ప్ప ఇ హలో అవింపి
మీఊరు సారంండి
మాల భయి
సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తారూ అంటున్నా.
ఆ భలే ఉంది చాలా బాఉంది స్కూల్ లో చదివిన వాళ్లు స్కూల్ పిల్లలు వాళ్ అందరూ ఇంటి కోస్తారు ఎనీ టైమ్ లో తెలుసా ఈ వారం బోదు యి కాాలంట వాడు. కుంటం ఉమ్
అంటే ఇట్లా ఫ్రెండ్స్ అంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏమనా వెళ్తారంండి.
ఆ వెళ్తాం అండి అమ్మమ్మ వల్ల ఇంటికి వెళ్తాం.
అంటే అక్కడ ఏమి చేస్తారు అమ్మమ్ వాళ్ళ ఇంటి దగ్గర అండ్. ఫ్రెండ్స్ తోనిడ్
ఆ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాం అండి ఈవినింగ్ అయితే చాలు. ఈవినింగ్ ఏ థియేటర్లోనూ బక్ ఆ బాక్స్ పెట్టుకొని డ్యాన్స్ వేయడం అదేవిధంగా ఏమైనా ఆ చెస్, క్యారం బోర్డు, షటిల్, అలా గేల్స్ ఆడుకోవడం. అలా ఉంటది మా అమ్మమ్మ వాళ్ళంటి దగ్గర పొద్దొచ్చిండ్రు
చెప్పండి చెప్పండి
అ అమ్మని వాారు ఇంటి దగ్గర పెద్ద చెరువు ఉంటందండి చాలా పెద్దగా ఉంటది. అ చెరువు గాట్టిక వెళ్ళి ఆడుకుంటాం అన్నమాట మీ కొంచెం మైండ్ పీస్ ఫుల్ గా ప్రశాంతంగా ఉంటాది అక్కడికి వెళ్తే చాలా బాగుంటాయిండి ప్లేస్ అయితే అక్కడ. నాకు చాలా ఇస్ స్టామ్ము ప్లేస్ అంటే.
అంటే మీరు ఇట్లా స్విమ్మింగ్ చేయడం గాని ఇలా ఏమన్న వచ్చాండి మీకు.
ఉమ్ ఉమ్
మీ ఫ్రెండ్స్ తో వెళ్తారా సిమ్మింగ్ ఇట్లా.
ఆహ్
హలో
ఆహ ఓకే. ఉమ్ స్విమ్మింగ్ రాదండి నాకు. కో మా ఫ్రెండ్స్ తో వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాము అంతే. నేను అలా చూసి పడుకుంటా.
అంటే ఇప్పుడు ఇట్లా ఎండాకాలం ఇట్లా ఈతకాయలు అవన్నీ ఇట్లా ఉంటాయి కదాండి. అంటే అవి తెంపుకోవడానికి మామిడి చెట్ల కిందికి అలాన్న వెళ్తారండి మీరు.
మా బ్రదరే తీసుకొస్తారు వెళ్లి.
మీరు మీ ఫ్రెండ్స్ తోన అలా బయటికి ఏమి వెళ్లారండి.
ఉమ్ ఉమ్
అంటే మీరు ఎక్కువ మీ ఫ్రెండ్స్ తోని ఏ గేమ్ ఆడతారండి ఎక్కువ.
నేను చాలా వరకు మా బ్రదర్స్ తో ఆడుతా.
ఆహ్ బ్రదర్స్ తోని ఏ గేమ్ ఆడుతారు అండి ఎక్కువ.
ఆహ్ ఎక్కువ చెస్ క్యారం చెస్ ఆడుతాను అండి.
క్యారం, చెస్ ఆ మీకు ఇష్టమా. క్యారమ్ చెస్. ఆహా.
చెస్ ఇష్టం అండి ఎక్కువ.
అర్దం కవట్లే మీది.
చెస్ ఇష్టం అండి క్యారం కంటే ఎక్కువ.
ఆహా చెస్ ఇష్టమా. చెస్ ఆడతే చాలా మంచిది. చ్చ అండి.
షటిల్ ఇష్టం షటిల్ ఆడతాను ఎక్కువగా.
షెటీలా.
ఆహ్ ఈవినింగ్ అయితే చాలుఇగ ఆడుత తం ఉంటాం.
ఎక్కువ అంటే ఇప్పుడు మీరు షెటిల్ ఆడుతా అంటారు కదా అంటే మీ బ్లదర్స్ వాళ్లతోనే ఆడతారా.
ఆహ్ మా బ్రదర్స్ వాళ్లతోనే ఆడతాం.
ఇంకా అంటే ఆ సమ్మర్ హాలిడేస్ లో ఇంకా మీ ఇంటి దగ్గర ఏమన్నా అప్పలు ఇట్లా ఏమన్నా చేసుకోవడం చేస్తారండి.
ఆహ్ చేస్తామండి సమ్మర్ వస్తే పిల్లలు అంతా ఇంటికి వస్తారు కాబట్టి చేస్తాము మదవలు గారెలు అన్ని. ఉమ్మ్
మీకు చేయడం వచ్చా అండి ఏమన్నా. ఎక్కువ మీకు ఇష్టమైది ఏంటండి. ఆహ్
కుడున్న
హలో
వంట
వినిస్తలేదు హలో
అంటున్నారు చెప్పండి అంటున్నా వినిపిస్తుంది. నాకు
అదే ఎక్కువ అప్పలు వేసుకుంటారు. క మీకు ఎలా ఏ అప్పలుంటే ఇష్టం అంటున్నా.
ఆ నాకు లడ్డు ఇష్టమండి ఎక్కువగా ఆ స్వీట్ ఇష్టం ఆ నాకు తినడం రాదండి, తినడం మాత్రం. ఇ స
ఇంతేన అండి ఇంకా ఇట్లా ఇంట్లో వాళ్ళతోని ఎలా సమ్మర్ హాలిడేస్ ఇంకా ఏం చేస్తారండి. షాపింగ్ ఇట్లా ఏమైనా చేస్తారండి.
నాకు ఎందుకంటే కష్టం అదే నాకస పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ అంటా వెళతాం ఎండల్ వాళ్ళ కొతున్నా ఏదాండ
అవునండి ఇట్లా ఇప్పుడు ఎక్కువ సమ్మర్ ల్లోనే పెళ్ళిళ్ళ చేసుకుంటారండి. అంటే పెళ్ళిళ్ళకి ఇట్లా వెళ్తారండి మీరు.
రీసెంట్ గా మా బాబాయ్ పెళ్లి, మా వదినపెళ్లి అయిందండి. ఆ రెండు పెళ్లి ఆయ వెళ్ళిన మ ఎంజాయ్ చేసినా అండి మా వదినపెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్ కి నేనే వెళ్ళిన తనతో పాటు మస్తు పిచ్చిలే లేసిందండి. అసలు గంటలు లే అమ్మ వాళ్ళు బానే ఉంటారు. కానీ పక్కనన్న మనకి టా సరసరి
హు హు అంటే ఇప్పుడు మీరు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఎక్కడ అంటే మన స్టేట్ లోనైనా లేకపోతే అవుట్ ఆఫ్ ఎక్కడానికి వెళ్ళానండి.
అయితే బయట ఇంకా ఇక్కడ లక్నవరం రామప్పం. అక్కడ
ఆ ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇంకా మీరు అంటే పెళ్ళిళ్ళలకు ఇంకా వేరే వాళ్ళ పెళ్ళిళ్ళలకు వెళ్ళిళ్ళండి. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్.
లేదండి మా వదిన పెళ్ళికి మాత్రమే వెళ్ళిన.
అంటే అక్కడ మీకు అంటే ఎలా ఎండ కొట్టడం అంతా రిస్క్.
వామ్మో బానె ఉంటారు కానీ పోయిన మనం అసలు ఉండలేమండి. మళ్ళీ కెమెరా మ్యాన్స్ ఇట్ల అందరు అబ్బాయ్లే తను నేను మాత్రమే. అమ్మాయి ఇక తనమో షూటింగ్ లో బిజీ ఉంటది. నేనేమో పిచ్చిదానిలాగా మొబైల్ పట్టుకొని కూర్చొని ఉండాలి. ఆ ఎండ తిండి లేదు, ఎండ లేదు మ నైటు టువల్ వరకు ఉండడం, వన్ వరకు షూటింగ్ చేయడం. మస్తు పిచ్చిలే ఇలాందెతలె
అంటే ఇక పెళ్ళిలో ఏంజయెగద మరి
ఆ పెళ్ళికొడుకె అండి, అంటే తోడికి కూడా నేను వెళ్ళిన మా వదిన కాబట్టి. భరత్ ఇక్కడ అమ్మాయి వాళ్ళు ఇ దగ్గర భరత్ కవర్ చేసిన, అక్కడ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర భరత్ కవర్ చేసిన.
అంతే అట్లా డ్యాన్సులు సాండి మీకు బాగా
నైట్ మో అంటే నైట్ మొత్తం డ్యాన్స్ లేనండి
నైటి ఇక్కడ సిక్స్ కి స్టార్ట్ చేస్తే అక్కడ ఫీన్ అయ్యింది తెళతళాలి కంటిన్యూ గా డ్యాన్స్ ఏసుకుంటూ ఉండేసరికి నా కాళ్ళు మొత్తం ఇంత వాసినయి అసలు రిసెప్షన్ రోజూ లేవనే లేవలేదండి నేను
అంటే ఇప్పుడు మీరు డాన్స్ డాన్స్ ఒకటేనా అంటే ఇప్పుడు ఇంకేనా మంగళహారతి ఇట్లేదో పట్టుకుంటుర్రా అండి
అహీ లేదండి నేను మంగళహారతి ఏం పట్టుకోలేదు డ్యాన్స్ మాత్రామే
మా మళ్ళ మ్ నెక్స్ట్ డే అక్కడ ఇట్లా డిన్నర్ ఉంటదిగా అండి అక్కడ అక్కడికెళ్ళారా మీరు
ఆ వెళ్ళాం అండి నేనే వెళ్ళా తోడుకి
ఇంకా అక్కడ ఎలా అంటే మీరు షాపింగ్ ఎలాంటి టైప్ డ్రెస్సెస్ అంటే శారీ టైపా ఎలా ఏసారండి మీరు పెళ్లికి
రిసెప్షన్ శారీ ఏసుకున్నా ఫ్రెష్ శారీ ఉంటాం కదా
నార్మల్ గా మే అంటే శారీకి ఇప్పుడు హిఫ్ శారీకి అంటే ఎంత ఫ్రైసే ఉంటాయండి మీకు తెలిసినంతవరకు అయితే
టూ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి
ఫోర్ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాహ్ ఇంకా మీ బ్రదర్స్ కూడా ఆ ఏమన్
శారికి తక్కువనే అండి ఆఫ్ శారీకి ఎక్కువైంది ప్రైజ్
అఫ్ శారీ అవునా
మ్
అంటే మీరూ ఆ చెప్పండి
టూ తౌసాండ్ అయింది శారీకి అంతే
అవునా అన్ అంటే మళ్ళీ అంటే దాన్ని ఇంకా మోడిఫై, అంటే బయట ఇట్లా కుట్టిస్తారండి అంటే దానికి ఎక్కువ ప్రైస్ అయి. తంటూరుగా
అవును దానికి ఇంకా ఎక్కువ ప్రైజ్ ఏ శారీ కంటే, దానికే ఎక్కువ ప్రైజ్ ఉంటందండి.
అవునండి మా మమ్మీ ఇట్లా రీసెంట్ గా అద్ ఏంది ఇట్లా గ్లవ్స్ సంథింగ్ ఇవో చేస్తారు కండి జాకెట్స్ అంటే, వాటికే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అంటుళ్లు.
మగ్గం వర్కు అని ఉంటాది మొత్తం వర్క్ ఇస్తారు బ్లౌస్ కి ఎక్కువ ప్రైజ్ ఉంటది దానికి
అవునా అండి అవును మా మమ్మీ ఒకసారి ఇలా డబ్బులు ఇచ్చి అద్దేపో అంటే నేను వెళ్తే మా త్రీ థౌజండ్ ఏందని అనుకున్నా
అ పెకు కొంచెం చాలా తరువాత నేను కానీ తను నిను సేమ్ ఉండాలని కొంచెం ప్రైజ్ ఎక్కువ పెట్టి నాకు మంచిగా తీసుకున్నమాట నా పేరెంట్
అవునా ఇంకా పెళ్ళిలా ఇంకా ఎలా చేసారండి ఇంకా మీ అంటే మీ చుట్టాలు అంటే మీ కజిన్స్ ఇట్లా ఏమన్నా వచ్చారండి
వచ్చారండి అందరూ అబ్బాయి వాళ్ళు కూడా మాకు దగ్గరే అన్నమాట సో అందరు వచ్చారు నాకు పెళ్లిి మొత్తంలా చెసామండి నిను ఎక్కువగా మా తమ్ముని వాళ్ళతోనే డాన్స్ వేస్తా పెళ్ళి మొత్తంల నాక్ నచ్చేదంటే భరత్ ఒక్కటే
అవునా ఆ రోజు బాగా ఎంజాయ్మెంట్ ఉంటది
లా సర
అంటే ఇంకా మీరు మీ ఫ్యామిలీతో అంటే మీ పేరెంట్స్ తోని గిట్లాఏమన్నా డ్యాన్స్ చేయడాలు చేశారండి
చేసా అండి మా డాడీతో మా మాయ్యతో
అది అంటే నార్మల్ గా ఇప్పుడు ఫోక్ సాంగ్స్ లో అది ఇట్లా ఫాదర్ తోనే వేస్తారు కదా అండి రెల్స్ లల్లా వస్తది పెద్ది రెడ్డి సా సంగ్
అదే నేను మా బాబాయ్ మా పెద్ద నాన్న మా డాడీ మా బాబాయ్ మా పెద్దనాన్న మా మామయ్య తో ఎసా
అంటే ఇప్పుడు ఇదే కాకుండా బ్రదర్ తోని ఇంకోొటి అన్నవారం మూవిలో సాంగ్ ఉంట్ ది కాదండీ
ఆ వేయలేదండి నా మ్యారేజ్ కి ఏసా అండి ఆ లేదండి నా మ్యారేజ్ కి ఏసా అయిపోయనక్కా చె
ఓకే థ్యాంక్ యూ అండి